పో
హలో బాగున్నారా అండి
ఆ మేము బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా అండి
అఇప్పుడే తిన్నామండి మీరు
ఆ తిన్నామండి ఏమండి ఈ రోజు ఆదివారం కదా ఏం చేశారు
ఏం లేదండి చికెన్ చికెన్ కర్రీ ఏదో మసాలా రైస్ చేసారు
అవునా
హలో
ఇ పార్కులకి ఆట్లా
మే ఈరోజా
ఆ
ఈవ్నింగ్ వెళ్ళాలండి ఇంక ఇప్పుడైతే ఇంకా ఎ
అవునవును ఈ కాలం ఎండా కాస్తుందా ఎండి ఎక్కువ
ఆ అవునండి చాలా అండి చాలా వస్త మీరు విలేజా మీది
ఆ మా ఆ మాది పల్లెటూరెనండి
పల్లెటూరా అంటే మీకు బాగుంటాయా అండి సదుపాయాలు అంటే ఎక్కడికన్నా వెళ్ళాలి రావాలి ఆ అదే వెళ్ళాలి
అంటే మనకి తిన అంటే తినుకో తినడానికి అట్లా దాని పరంగా అయితే బాగుంటాయిండి అన్ని సాధుప్ పోయాలో కాకపోతే అమనికి ఏమన్నా ఆరోగ్య సమస్య అయినా ఎమ్ మళ్ళీ అలాంటిదంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి ఇంకా టౌన్కి వెళ్ళాల కొనుక్కోవాలా కదా
ఆహా అవున్లేండి అవున్లేండి
పంపించాలన్న అంటే పక్కన ఊరుకో లేదా పక్కన టౌన్ లేక అంటు పంపించాలా కొంచెం కష్టం గానే కానీ మనం తినడానికి బియ్యమంట ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి కదా అట్లాంటివన్నీ మనకి ఇంట్లో వస్త చోలు తినే కన్నేసి అన్నిమనకి ఊర్లోనే జరుగుతాయండి.
ఆహా అవునా ఇంకా సిటీలాయి అయితే నా నా సిటీలోనే మేలు అని నేను అనుకుంటాను అండి అన్ని దొరకు తాయి కదా పల్లెటూరు కంత
ఆ అదేం రైట టౌన్ లో ఉండేది కూడా మేలే అండి మీరు చెప్పేదితే అవుతే ఎక్కడ ఉన్న ఓకే బట్ కానీ చాలా వరకు టౌన్ లో ఉన్నామంటే మనకి మేలు ప్రతి ఒక్కరి దొరుకుతాయి కాకపోతే కొంచెం ఖర్చు అనేది చాలా వస్తుందండి అసలుకి
ఆ మనం ఏదైనా ఉద్యోగం చేయకోకుండా ఉంటే చ్ అంటే చాలా కష్టంమయితది. సిటీలో
ఆ మనం ఎంత ఉద్యోగం చేసినా కూడా కొంచము డబ్ ఆ డబ్బు అనేది వెనక్కి పెట్టలేమండి అసలకి ప్రతి చిన్నది కోపం అదే పల్లెల్లో అయితే ఇట్లా కూరగాయలు కనా అంటే పక్కన వాళ్ళు ఎవరవరు పెట్టింటారు ఆ ఒకటి ఇ ఒకటి చ అంటారు ఏమ అంత ఖర్చు అనిపియదండి అసలుకి
ఆ అంటే పల్లెటూరులో ఎక్కువ అంటే బాగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు ఏమన్నా, లేకున్నా కూడా ఇది తీసుకుంటారు. ఆ రట్లామ్ సిటీలో అట్లా అటు ఉండవు
అదే ఆ టౌన్లలో అయితే అదిగాక ఇప్పుడు మనం ఏమన్నా మనకు బాగలేదు అనారోగ్యంతో ఉన్నాము. లేదా మన ఇంట్లో వాళ్ళకి గొడవ పడు అంటే ఎవరు రారండి అసలుకి చూడడానికి
ఆ అదే పట్టించుకోరండి ఎక్కువ
అది మరారు
ఆ పట్టించుకోరు ఎవరు అంతక వారు ఎవరంతకు వాళ్ళు జీవిస్తా ఉంటారు.
అదే ఆ పల్లెల్లో అయితే అట్టుండవు కదా ఇంకా పల్లెల్లో అయితే ఎంతకాలం అట్లా వచ్చిందంటే అంతా బాగా ఇలా సాయంత్రం అయ్యేసరికి అంతా ఒకోడు కూర్చొని అక్కడ కొంతమంది అక్క కొంతమంది బాగా మాటలు పెట్టుకుంటా అది ఇది ఎ అంటారండి అసలకి
ఆ ఎండాకాలంలో వచ్చిందంటే నైట్ల ఇ రాత్రి పూట్ల అంతా ఆరు బయట కూర్చొని బాగా కబుర్లు చెప్పుకుంటుంటారు ఎక్కువ
అదే పల్లెటూర్లో అయితే అట్లేమి ఉండదండి అసలుకి ఆ టౌన్లలో అయితే ఇ ఉండదు మన ఇ చేసుకోవమా, ఇంట్లో పోయినామా వాటు అంటే వాకిలి అనేది గడి పెట్టేసుకొని ఇంట్లోనే
ఆ కాకపోతే ఇట్లా సిటీ లో వచ్చేసి ఏమైనా చ్ ఎమర్జెన్సీ ఆస్పత్రులు కానివ్వండి ఎక్కడి కాని ఇప్పుడు పోలీస్ స్టేషన్లు అంట అవన్నీ తీరులోనే ఉంటాయండి ఎక్కువ
అది అ ఇట్లా అంటే ముసలి వాళ్ళకి అట్లా వాళ్ళు చిన్న పిల్లలకి చాల కష్టం అండి టౌన్ లో ఉండాలంటే అంటే వాళ్ళకి ఒకటే ఇంట్లో ఉండాలంటే ఉండలేరు కదా అసలకి
ఆ అవును బయటికి రాలేరు అలా ఇంట్లోనే ఉండలేరు పాపం వాళ్ళు. కొంచెం ఇబ్బందే వాళ్ళకు మానసికంగా భయా అదే
బాగా కొంచకని అక్కడక్కడ ము పల్లాకోలు మాట్ అనుకుంటారండి బాగుందీ
ఆ అదే అదే అదే కొంచెం వయసుండ వాళ్ళు అయితే పల్లెటూరులో ఎక్కువ వాళ్ళ ఇంట్లోన వీళ్ళంట్లో కొంతసేపు వాళ్ళ ఇంట్లో కొంతసేపు అట్లా సమయం గడుపుతా వాళ్ళ కూడా కొంచెం ఆనందంగా ఉంటది
అవునండి అసలుకి
ఆ ఇంకా సిటీల్
ఆ
సిటీలో పిల్లలు కూడా అసలు బయటికి రారండి వాళ్ళ ఇంట్లోనే వీడియో గేమ్స్ అంట అవి ఇవి ఆడుకు కొకుంటుంటారు అలా అలా అట్లా సిటీ మళ్ళా పల్లెటూరులో అయితే అట్లా ఉండదు మంచిగా గేమ్స్ ఆడుకుంటా బాగా ఆరోగ్యంగా ఉంటారు చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ
అ ఎక్కువ టౌన్లలో పెరిగిన పిల్లలకి అంటే తొందరగా కంటదాలు రావడము అంటే వాళ్ళకి కంటి చూపు అనేది తగ్గడము తలనొప్పి అట్లా చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయండి అసలుకి
ఆ అవునండి సిటీలో అదే సిటీ అదే ఇంకా సిటీ
ఇట్లా ఎండాకాలం అయితే ఎట్లుండదంటే ఆ టౌన్లలో ఊ అంటే మన వేడి మనమే మన గాలి మనమే పిలుచు ఉండాలిడి అదే పల్లెల్లో అయితే అలా అట్లా బయట చల్ల కాలం చెట్ల కింద బాగు
ఆ అవునండి బాగా అదే వాతావరణం బాగా చల్లగా బాగా ఆహ్లాదకరంగా ఉంటదండి ప్రకృతి అంతా
ఏదైనా శుభకార్యాలు అలా జరుపుకున్నా కూడా పల్లెల్లో అంటే ఊర్లో వాళ్ళంతా కలిసి బాగా జరుపుతారండి అదే టౌన్ ను వాళ్ళ పనోళ్ళు పెట్టుకుంటారు అంతే ఇంకేమంటే పక్క ఇంటిని కూడారు లాస్ట్ క అసలు
అదే పట్టించు పక్క ఇళ్ళ పకి ఇళ్ళ అయినా కూడా అసలు మా మాట్ మాట్లాడ రండి వాళ్ళు పని వాళ్ళు ది మన పని మనదనట్టుంటాం ఆ అసలు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయా కూడా అడగలేమండి వేరే వాళ్ళతో ఆ ఇప్పుడు ఏమన్నా అదే పల్లెటూరులో అయితే కద వాళ్ళే తెలుసుకొని వచ్చి మన దగ్గరకి ధైర్యం చప్పేది అట్లా మన ఉంటారు కదా పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు అనుభవ అనుభము ఉండేవాళ్ళు వాళ్ళు చెప్తుంటారు పరిష్కారాలు అవి ఇవి
ఆ పత దొంగతనాలు కూడా తొందొచ్చే దొంగతనాలు చేసిన కూడా ఏం పట్టించుకోరండి పక్కన ఇంటి వాళ్ళు కన
ఆ అదే మా ఇంట్లో జరగలేదు లే అను కొని అనుకునే రకం అండి ఇప్పుడు
జరుగుతూన్నాయండి పట్టణాలో దొంగతనాలు అలా
ఆ పట్టణాల్లో ఉండాలంటే ఆ
లేేరు అంటే ఎందుకు వచ్చారు ఏమి చాలా ప్రశ్నలు వేస్తారండి
ఆ ప పట్టణాల్లో ఉండాలంటే కొంచెం తెలివి కూడా తెలివి ఎక్కువ ఉండాలండి సిటీలో వాళ్ల అంటే ఆ చాలా మంది మోసం చేస్తా ఉంటారు తెలియనొలని
మ వెళ్లాలండి అసలుకి
ఆ అవునండి సిటీ సిటీ లో ఉండే వాళ్ళు కొంచము చాలా వరకు మోసాలు చేసే వాళ్ళు చాలా వరకు ఉంటారు పల్లెటూరులతో పోలిస్తే ఆ
ఈ పల్లెటూరులో అయితే చాలా మేలండి అసలు బాగా కలిసి ఉండొచ్చు బాగా కలిసి శుభకార్యాలన్ని జరుపు ఉంటా ఉంటారు అలా ఎండాకాలం వచ్చినా బా చల్లగాలికి అంతా మిద్దలపైన బయట మంచాలు అలా వేసుకొని పను ఉంటూ ఉంటారండి
ఆ ఇంకా పండగలు అట్లా వచ్చినాయంటే ఇంకా అసలు ఇంకా బాగా ఉంటది అంత వాతావరణం అంతా బాగుంటది ఆ
హాస్టల్కి ఇంకా ఇట్లా ఎండాకాలము అంటే ఎండాకాలం సెలవులు వస్తాయి కదండి అందరు ఈతకు వెళ్ళడం అట్లా అంతా చేస్తాంటారండి బాగా
ఆ ఈతకి వెళ్ళ బావిలో ఇప్పుడు అంటే అవి ఏమ ప్రకృతికి స్వచ్ఛంగా ఇచ్చిండేటివి వాటరు అవి ఉంటాయి ఇప్పుడు పళ్ సిటీలో అయితే స్విమ్మింగ్ పూల్స్ అంట అంటే వాళ్ళు వాటర్ వదిలి దాంట్లోకి తారు అవి ఎంత అంత
అలానే ఎంత మందో
ఆ
అయినా బాగుండవండి అసలకి
ఆ అదే ఆ డబ్బులు కట్టి మనమే డబ్బులు కట్టి దానిట్లో స్విమ్ చేయాల అలా అయితే దీంట్లో అయితే గాని విలేజ్ లో మనకి ఎంత సేపు కసింది అంతసేపు బాగా ఈతలాడుకోవచ్చు బాగా ఉంటది వాతావరణం
చాలా బాగుంటాదండి పట్టణ అసలు పల్లెల్లో ప్రతి ఒక్కటి బాగుంటయండి ఇప్పుడు పిల్లలే కనీలే పాఠశాలకు వెళ్ళినప్పుడు అందరు
ఉమ్మ్ అవునండి
అందరు కలిసి ఆడుకోవడం అట్లా చేస్తాంటరండి అసలకి
ఆ మీ ఊర్లో ఆ స్కూ స్కూలు అన్ని ఉన్నాయండి
ఆ మా ఊర్లో అంటే పెద్ద లేదండి చిన్నది ఉంది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు
మళ్ళా తర్వాత ఎక్కడికి వెళ్ళాలి
ఇంకా మళ్ళీ పక్కన వేరే ఊరికి వెళ్ళాలండి అసలుకి
ఓ చాలా దూరమేమో కదా
ఒక మూడు కిలోమీటర్లు మూడున్నర కిలోమీటర్ అలా ఉంటుందండి అసలు
నడుచుకొని వెళ్తారా
ఆ అంటే అంటే ప్రతి ఇంటికి ఒక్కొక్క బండి అనేది తెచ్చుకున్నారండి కానీ కొంతమంది ప ముందు అయితే అందరు నడుచుకుని సైకిల్లో అట్లా వెళ్ళేవాళ్ళు లేదా వాళ్ళ నాన్నోలు వదిలేసి వస్తాండే వాళ్ళండి ఇప్పుడు ఎలా
నడుస్తారు
ఇప్పుడు పిల్లలందరికి ఎక్సెల్లులు అట్లా తీసిచ్చేసినారండి ఆడపిల్లలు కూడా లాస్ట్‌కి సైకిల్ కూడా లే ద ఎక్సెల్లు స్కూటీలు అట్లా అండి
అవునా స్కూల్ పిల్లలకి అట్లాటివన్నీ కొ
ఆ అట్లయినాయండి వాళ్లు కొలలేకపోతున్నారు అసలుకి అవి సరిగా నడపడం రా అదిగాక ఈడ రోడ్లు అన్ని బాగా పెద్ద ఉన్నాయి కదండి ఎక్కడ చూసినా బాగా పెద్దగా ఎస్తున్నారు
ఆ ఇప్పుడు ఎక్కువ అట్లా ఇంకా పెరిగిపోతాన్నయండి రోడ్లు
ఎక్సిడెంట్లు కూడా అయితున్నాయండి అసలుకి
ఆ అదే జాగ్రత్తగా ఉండాలండి మన పిల్లలతో కూడా చూసుకోవాలి చెప్పినా వినరు కొంతమంది పేరెంట్స్
అసలుకి ఇంట్లో వాళ్ళలే చెడగొడుతున్నారండి పిల్లని అనేది అది
ఆ అదే అదే వాళ్ళకి ఒకసారి ఏమంత ఆ అదేమన్నా అయితే జరిగితేనే వాళ్ళకి తెలు స్తాది అందాంక మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు చెవులేకి ఎసుకోరు
వాళ్ళకి ఆ పిల్లలకి అనేది చెప్పాలమ్మా ఏది మంచి ఏది చెడు అనేది
ఆ వీళ్ళే పైకి ఎక్కిస్తాంటే పిల్లలతో ఇంకా యడికిపోతారు వాళ్లు
వాళ్ళు ఏమన్నా అన్నం తినకుండా ఏమన్నా అలిగినారు అంటే సరే సెల్ల్ ఇస్తాను సెల్లు చూసుకుంటా తిను అంటారు
అ
అట్లా చేస్తున్నారండి అందరిని పిల్లల్ని
అదే చెడ కొట్టేదే ఫస్టు తల్లిదండ్రులే పిల్లలతో ఇంకెవరు చెల చెడగొట్ట మళ్ళా ఏమన్నా అంటే పాపము ఉపాధ్యాయులతోన వీళ్ళ ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్తోనా వాళ్ళతో వీళ్ళతో అంటుంటారు ఫస్ట్ వాళ్ళ పేరెంట్సే కంట్రోల్లో పెట్టిండాలా
ఆ అవునండి
ఆ అవునం ఇంకేమండి
సరే అండి అయితే
ఆ సరేనండి ఉంటా